బ్రో
ఆ బ్రో
ఇన్పిస్తుందా
తిన్నరా
ఆ ఏం మాట్లాడుదాం
ఇప్పుడూ నువ్వు అక్కడా హాస్టల్స్ లాంటివి ఏమన్నా చూసుకున్నావ బ్రో
ఇక్కడేం చూడలేదు బ్రో అంటే కాలేజ్ జాయిన్ అయ్ అయ్యేటప్పుడే చూసుకుందాం మని దగ్గరలో మంచి కాలేజ్లే
ఆ తొందరగా చూసుకోబ్రో లేకపోతే హాస్టల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్టలల్లా సీట్లు ఓం హండ్రెడే
అవునా
ఆ ఫిల్లప్ అయిపోతయి
హాస్టల్లో ఫస్టే చూసుకోమంటున్నవా
ఆ హాస్టలూ ఫస్టు చూసుకొనీ ఓ ఇట్లా ఇట్ల సార్ తోటి ఇట్లా తెల్సుకొని మాట్లాడుకుంటే నేను ఇట్లా వస్తా సార్ కాలేజ్ జూసుకోవలే నాక్ ఓం సీటు కావాలి సార్ అది అనీ సార్ని కొద్దిగా లైన్ లో పెట్టుకుంటే సీటు దొరుకుతది.
అవునా
ఎందుకంటే ఇప్పుడూ గవ్ ప్రతి గవర్నమెంట్ హాస్టల్లా ఓన్లీ వంద మందే
ఓకే
ఆ ఇప్పుడు వంద మందిలో వాళ్ళు పాతోళ్ళే చానా మంది ఉంటరు గదా.
అవునవును
ఆ ఇప్పుడు ఇం ఇంటరోళ్ళే వెళ్ళిపోతరు ఇంటరోళ్ళూ మాక్సిమం డిగ్రీ ఫైనల్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయరోళ్ళే వెళ్ళిపోతరు.
ఆ
అట్లా సీట్లు ఖాళీ అయితయి మళ్ళా ఇయి దబ్బిన ఫిల్లప్ అయితయి ఇప్పుడూ ఓపెనింగ్ గదా.
అవునవును
ఊ ఇప్పుడు ఒచ్చూ ఆ కాలేజిల్ల్ దగ్గర దగ్గర చూసుకున్నోళ్ళు వచ్చీ సీట్లు వేసుకుంటరు.
ఆహా
మనం ఇప్పుడు లాంగ్ ఉన్నాం కాబట్టి ముందుగాలే ఒకొకా సార్ తోటి మాట్లాడుకోవాలె. సార్ గీ టైం వరకు నాకూ కన్ఫార్మ్ అయితది సార్ కాలేజు ఇట్ల నాకు కావాలనీ చెప్తే వాడు ఉంచుతే ఉంచుతడు లేకపోతే వాడు ఊ ఎందుకంటే చెప్పి ఉంచితే మనకు సీట్ తుంటది అంత నమ్మకం ఉంటది
అవునవును
మళ్ళీ తిరగకుండా ఉంటది ఆడ
కొత్త ఏరియాలో ఏమని తిరుగుతాం బ్రో మూడు, నాలుగు రోజులు వచ్చిపోవాలంటే.
అంతే బ్రో అది గిట్లా కరెక్టే
ఉ
అంటే ప్రైవేటు హాస్టల్స్ ఏమి ఉండవ
ఆ ప్రైవేట్ హాస్టల్ కూడా ఉంటాయి, బ్రో కాకపోతే అవి మంత్లీ. ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రుపీసు
ఒక్కొక్కట
ఆ ఒక్కొక్కొకి ఒక్కళ్ళకి ఒక్క మంత్కి మల్ల
రూమ్, రూమ్ తీసుకొనున్నా అయిపోతది అంటున్నా
ఆ ఇప్పుడు రూమ్ తీసుకున్న అంతే అయ్యింటది
ఆ అదే అంటున్నా రూమ్ తీసుకున్న జర తక్. కువ పడతది ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చు
ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు కాని కాకపోతే మన్ నువ్వు రైస్ తెచ్చుకోవాలే, కర్రీస్ తెచ్చుకోవాలే ఆటికి మల్ల ఎక్సట్రా కావా బ్రో.
ఆ అది గిట్లా కరెక్టే బ్రో
ఈ హాస్టల్లైతే నీకు టైమ్ టు టైం, వాడే వండి పెడతాడు వాడే అన్ని ఇత్తడు.
మ్మ్
మ్ అట్లా టైం మనకు పొద్దుగాల్ల లేసి రెడీ అయితే తింటనే ఉంటాం.
ఉహు
ఇప్పుడు అదే రూమ్లోన్న, ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్లున్నా ఇప్, ప్రైవేట్ హాస్టల్ అంటే ఓకే. మనీ కడతాం కాబట్టి వాడు పెడతాడు టైం టు టైం.
అంతేగదా
హు ఇగ రూమ్ అంటవ మనదిగ మన చేతుల్లోనున్నది అంతా.
ఆ
నేన్ గుడా ఇప్పుడు ఫైనల్ ఇయరు రూమ్ చూసుకుందామని చూస్సన్న.
ఉహు అంటే హాస్టల్లోనే ఉంటావ బ్రో నువ్
ఆ నేను హాస్టల్లోనే ఉంటా బ్రో బిసి హాస్టలు
ఉహు అక్కడనేనా
అక్కడే వరంగల్ దగ్గర
మ్
నీకు ఈ ఖిల్లావరంగల్ ఫోర్ట్ ఐడియా ఉందా నేమ్.
ఉ తెల్సుబ్రో ఇన్న
ఇట్స్సైడ్ లొకేషన్ మా అస్టలు
ఉహు
ఇప్పుడు అన్మకొండకి అటు ఆన్మొ.
ఆ అన్మకొండకి సైడ్ బాగుంటాయ హాస్టల్లు.
ఆహా అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్టల్లు అట్లా ఏ, ఏ ఇప్పుడు వరంగల్. ల్కి ఇటు ఐ ఓన్లీ వరంగల్ ఏరియా ఉన్న కాలేజీల వరకే తీసుకుంటు
అవున
మళ్ళీ అటు అన్మకొండలో ఉన్నళ్ళు అటు అన్మకొండ సైడే తీసుకుంటారు మళ్ళీ ఇటు వరంగల్ వాళ్ళు వాళ్ళు ఇలాంటిీ తీసుకోరు
ఉమ్
మన కాలేజీ ఈ అటు వరంగల్ డిస్టి్క అన్మకొండనా ఆ వరంగ వరంగల్లో తీసుకుంట్రారు అన్మకొండలో ఆన్మకొండలో తీసుకుంట్రారు
ఓకే
మన కాలేజ్ ఏ డిస్టి్రిక్ కింద ఉంటే వాళ్ళని తీసుకుంటుారు అంతే కాలేజ్ ఇంపార్టెంట్
ఆ
ఉ ఇంటర్లో మంచినేయ్ వచ్చినయ్ బ మార్క్లు
సెవరు
అంటే ఇంటర్ గ్యాప్ తీసుకున్నావ్ బ్రో
ఏం లేదు బ్రొ అట్లే ఏం లేదు
రెగ్యులరా
రెగ్యులరే
అదే డిపి చూసిన డిపి చూస్తే బానే ఏజ్ లెక్కనే ఉంది
దురు ఉంటాయి. కదా
ఉంటయా ట్వంటీ వన్
ఎయిటీన్ ఎ బో నాక యాక్చువల్గా
ఎయిటీనెనా
ఉమ్
చూస్తె ఒక ట్వంటీ ట్వంటీ టూ లైక్
అంతె ఇగ కన్పిస్ ఇం కదా అంటే జీన్స్ గిట్ల అట్టానే కదా బ్రో
హు
ఉ అట్ల కాబట్టి
ఇంటర్ ఎక్కడ చేసినవ్ బ్రో
బ్రొ ఇక్కడ భ్రేమపట్నం సైడ్ చేసిన బ్రొ
ఉహూ
తెలుసా ఈ బ్రౌమపట్నం
తెలవ అట్ సైడ్ నాకు అంత ఐడియా లేదు ఈ బరంగాల్లో ఒకటే అంత
ఎల్వినార్ ఎల్వినార్ సైడ్
ఆ ఎల్బి నగర్ అటు అ ఎక్జామ్ ఒ అదే సెంటర్ అ అట్టే పడ్డది నాకు అప్పుడు
ఉమ్ ఎల్బినర్కి టెన్ కిలోమీటర్స్ దూరము
ఊహు ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్నావ్ బ్రో
అవున్ బ్రొ హైదరాబాద్ లోనే ఉంటా నేనైతే
ఊహు
అవు
ఏమన్‌నా వర్క్ చేస్తావా నార్మల్గా బయట
బయట చేసుకుంటా బ్ర అడ్వెంచర్ తెలుసా
ఆ
అడ్వెంచరస్ చేస్తా
ఇ ట్రెకింగ్ ఇవా
జిప్లైన్ స్కై సైక్లింగ్ వల్ క్లైంబు రూప్ క్లైంబు
ఆ ఇప్పుడు ఇది మన భువనగిరి స ఉన్నది కద
మేబి ఉండొచ్చు అక్కడ యడది
రాక్ క్లైంబింగ్ స్కూల్ ఉంది భువనగిర్లా
ఉ
రాాక్ క్లైంబింగ్ స్కూల్ ఉంది ఇ బ్రో భువనగిరి
ఆహ రాక్లుంద అదే బ్రో సేవ్దే అడ్వెంచర్స్ అంట్ర దాన్ని
అదే అదే నేను కూడా మొన్న అడ్వెంచర్ క్యాంప్ వనా ఎన్సిసి నికెళ్ళి
ఆహా అంటే నువ్వు కాలేజు దాని కోసమే తీసుకున్నా ఎన్సీసి కోసమే తీసుకున
ఆ ఎన్సిసి కోసమే తీసుకున్నాం రో డిగీ ఇ ఏమ్ర వ చదుపోతుద అంత
ఆహ
ఇప్పుడు డిగ్రీకే వాల్యూ లేదు కాకపోతే ఎన్సిసి సర్టిఫికేట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎంతో కొంత యూజ్ కాగాని
ఆహా అందుకోసం అని తీసుకున్నావా
ఆ ఇప్పుడు సి సర్టిఫికేట్ ఇప్పుడు ఈ ఇయర్ అయితే అయిపోయినట్టే ఇక ఎన్సిసి కూడా
ఆహా
ఇప్పుడు మన సర్టిఫికెట్ కి ఇట్లా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటేది మార్క్స్ యాడ్ చడు
హ
మళ్ళీ ఇందులో బెనిఫిట్ ఏంటంటే సి సర్టిఫికేట్ ఏ గ్రేడ్ వచ్చిందో
ఆ
మనకి డైరెక్ట్ ఆర్మిలా డైరెక్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటది
ఆ డైరెక్ట్ ఏ గ్రేడ్ వస్తాయి
ఆ జాబ్ క అప్లై చేస్తారు డైరెక్ట్ ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ అంతే
అంతేనా
ఆ మళ్ళా అది ఆఫీసర్ లెవెల్ జాబ్ వస్తాయి
అక్కలుంటే మంచిదే కదా
ఆ అదొ ఒక ఆరుమలనే అట్లా దానికి
ఆహ
ఆర్మీ లైట్ నేవీ అయినా ఎయిర్ ఫోర్స్ అయినా దానికి ఎలిజిబుల్ ఉంటుది
ఆవు
ఇప్పుడు మన ఎన్సిసి లో కూడా ఎయర్ ఫోర్స్ గదా ఎన్సిసి లో గుడా ఇది వింగ్సుంటాయ్
ఆ
ఇటూ ఆ ఆర్మీ వింగు ఎయిర్ ఫోర్స్ వింగు న్యావి వింగు
ఆ ఇబ్ డూ దాండ్ల గిడ్ల ఎక్జామ్ రాయాలేమో
ఆ ఎగ్జామేమిండదు ఆ ఎగ్జామ్ బెడ్తారు బ్రో ఫస్టూ రన్నింగూ బెడ్తారు
ఆ
కాలేజిలల్ల
ఆ
రన్నింగ్ బెట్టినాంక మెడికల్ లెక్క కొన్ని చెగ్ జేస్తారు ఇగ
ఆ
ఐసూ చెస్టు హ్యాండ్సు ఏమన్నా ఎరిగిపోయినాయా అదిదని చూస్తారు
ఆ
ఇగ కాళ్ళు చేతులు ఏమన్నా వంకరు తింకరు ఉన్నాయా ఏవన్న ప్రాబ్లమ్లు ఉన్నాయా ఆ అబ్బాయి కి అది ఇదని చూస్తరు మొత్తం చూసి ఏం లే లేకపోతే అప్పుడు సెలెక్ట్ జేస్తారు
ఆ
టేసినాంక ఎగ్జామ్ బెడతారు ఏమంటే
ఆ
ఏమంటే మన జన్రల్ జీకె క్వశ్చన్స్ ఉంటాయ్
ఆవు
ఆ కొద్దిగా మ్యాసు నాన్ మ్యాసు ఉంటది
ఆ
ఇగ కొన్ని అది మన లాజిక్ కొషన్స్ ఇలాంటి ఆర్మీ గురించి అవి ఉంటాయ్ ఇగ
ఎండ్రోల్ నాలెడ్జి అనమాట
ఆ
జండ్రల్ నాలెడ్జి కి సంబందించిందే పెడతారేమొ మరి
ఆ ఒక్కొక్కసారి కి వాళ్ళు వాళ్ళె చెప్తారు ఆన్సర్లు గూడా ఒక్కొక్కసారి ఊ
ఎందుకంటే మనం టెస్టు జేయాలని జుస్తారు గదా ఎవరు అంటే యాక్టివ్ గనే ఉన్నడా
ఆ
ఉమ్ జండ్రల్ల్ నాలెడ్జ్ ఏమన్న ఉందా లేదా అని జెక్ జెస్తారెమొ
ఆ అంతే బ్రో
ఉమ్
వళ్ళీ హైటు వెయట్ చెగ్ జేసుకుంటాడు హైట్ లేకున్న దీసుకుంటాడు గానీ హైటున్నోనికే మస్తు బెనిఫిట్ ఉంటది
అంతే గా బ్రో హైటుంటే డబ్బుల సేత్తో గదా
ఆ ఎందుకంటే హైట్ ఉంటే ఇప్పుడు ఆర్ డి సి మన ఢిల్లీకి పంపిస్తారు పరేడు ఏస్తానికి పరేడు పర్ఫెక్ట్ ఉండాలి
ఆ
హైట్ ఉన్నోళ్ళు బాగా ప్రాక్టీస్ చేయాల
హయిటొన్నల్లా
ఆ
హైట్ ఉండాలి నేను అ బ్రో ఫైవ్ పాయింట్ సిక్స్ అట్లుంటా
ఆ ఫైవ్ పాయింట్ సిక్స్ అంటే ఇంజెన్స్లలా వన్ సెవెంటీ ఏబోనే ఉంటావుగా
ఓహో కావచ్చు ఉ ఉంటా
అంతే నేను కూడా అంతే ఉంటా
ఉమ్
ఉ సరే బ్రో మరి
ఆ ఓకే బ్రో
ఓకే బ్ర
ఓకే
మళ్ళీ నైట్ చేస్తా బ్రో
ఆ ఓకే బ్రో ఓక రైట్ నౌ